హాయ్ అండి
హాయ్
మేమో మోన్నా
రీసెంట్గా ఎక్కడికి వెళ్ళామంటే భద్రకాళి టెంపుల్ వెళ్ళామండి
ఎ టూరిస్ట్ ప్లేస్
అక్కడ వెదర్ ఉంది చూడాలే వేరే లెవర్ ఉంది పిచ్చి పీక్స్ ఉండే అండి చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండాలనిపిస్తది మీకు లైఫ్ లో ఒక్కసార అయినా విజిట్ చేయయాల్సిన టెంపుల్ ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే భద్రకాలి అమ్మా కనిపిస్తాంటఅందరికీ కంపిచ్చి మాట్లాడుతుందంట
కనిపించి మాట్లాడుతదా
అవును అంటే కలలో కనిపిస్తదన్నట
ఓకే
అందరు మా దగ్గర ఎంత ప్రత్యేకత అంటే చాలా గౌరవిస్తాం మేము మా కులదైవంగా కూడా పోల్చుకుంటాం మేము
ఎన్నిసార్లు వెళ్ళారు మీరు టెంపుల్ కి
ఒకంటే సార్ ఎల్లం
అవునా ఆ ఒక్క సారికె అంత
ఆ ఆ ఇంపాక్ట్ మాత్రం నా లోపల చాలా ఉందండి
ఓ
అలాగే మేము ఎక్కడికి వెళ్ళామంటే థౌజండ్ పిల్ల టెంపుల్ ఉంటది మన వరంగల్ లో మా దగ్గర చాలా ఫేమస్ బిఫోర్ చెప్పనుండాన్ టే గత వెయ్యి సంవత్సరాల నుండి ఉంటుంది వేయ్యి వెయ్యి థౌ పిల్లర్లు ఉంటాయ్ ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క ప్రత్యేకత అందులో వర్షం సినిమా తీసిల్లు నంది ఉంటది నంది ప్రత్యేకత ఏంటంటే నంది చాలా హైట్ ఉంటది నంది నంది చెవులో మనమేమన్న చెప్పేదుంటే నెరవేరుతయాని చాలా నమ్ముతాం మేము
చాలా బాగుదండి ఇంకేమైన్నా ప్రత్యేకత ఉందా
ఇంకా ప్రత్యేకత అంటే అక్కడ వెదర్ కడిషన్స్ అక్కడ ఒక లేక్ ఉంటది అందులో టాటైసెస్ ఉంటాయి చాలా ఉంటాయి చాలా కూల్గా ఫ్రెష్గా ఫ్రెష్ ఫీల్ ఆ ఫీలింగే వే
థౌసండ్ టెంపుల్ దగ్గర లేక్ ఉంటదా అండి
అవునవును
ఇంకా మీ మీకు నచ్చిన ఇం టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా డ్రీన్ ప్లేసెస్ లా ఉంటాయ్ కద్ అదేంటి అవేమన్న ఉన్నాయా
రామప్ప టెంపుల్ ఉంటుంది వరంగల్లో
ఓకే వరంగల్ డిస్టిక్ట్ క ములుగు డిస్టక్ కావచ్చు
అవునవును థౌజడ్ పిల్లర్ థౌజండ్ పిల్ల టెంపు లో శివలింగం ఉంటది మేము ఎప్పుడు వెళ్ళామంటే నైట్ ఈవినింగ్ అరౌండ్ సిక్స్ క్లోజింగ్ టైంకి వెళ్ళినాము అప్పుడు పూజ జరుగుతాంది జరుగుతుంటే పూజ జరిగే టైంకకేళ్ళినాము అక్కడ ఆ శబ్దం గంట శబ్దం అయినా అక్కడ పెట్టే పులిహోరైన దద్దోజనం చాలా బాగునై ఇంకా ఫోటోస్ విషయానికి కతే అక్కడ చాలా లేక్ శాంటిక్ ఉన్నాయి ఆయాంటిక్ డిజైన్స్ ఒక్కొక్క పిల్లర్ పై
అవును అందులో ఫో ఫోన్స్ అలో ఉండవు కదా అండి
ఫోన్స్ అలొనె అండి మీమ్ నైట్ టైమ్ లో వెళ్ళినం కాబట్టి అంత చెక్ చేయలే ఎవరు
యా దేవుడి దగ్గరికి మాత్రం అలో ఉండదుకదా బయట ఫోటోస్ దేవొచ్చు.
ఆహ్. మీరు ఎక్కడికైనా ఎల్లి రా
హలో
మా మ్యామ్.
మళ్ళీ రిపీట్ చేయి ఆహ్ వెళ్ళిన నేను. నా ఫేవరెట్ టెంపుల్స్ అన్ని ఈస్కాన్ టెంపుల్స్యే ఉంటాయి.
ఆహ్ ఇస్కాన్ టెంపులే.
ఇస్కాన్ ఇక్కడ వరంగల్లో ఉంది. ఇది హైదరాబాద్ లో ఉండెది అండ్ నా డ్రీమ్ ప్లేస్ వచ్చేసి బృందావన్. ఇస్కాన్.
ఉమ్ అవునా.
యా. ఖచ్చితంగా లైఫ్ లో. ఒక్కసారి అయినా వెళ్లాల్సిన టెంపుల్ అండి అది కూడా హోలీకి మాత్రమే పోవాలి. హోలీ బ్రిన్దావన్ లో చాలా బాగా జరుగుతది.
ఉమ్ ఎక్కడికి ఎల్లల్లంటే అనుకున్నారా ఆన్.
ఆహ్.
నేను ఎక్కడికి ఏళ్ళాలే ఎక్కడికి ఏళ్ళాలి అనుకుంటాన్న అంటే. స్కూబా డైవింగ్ చేస్తాన్ ఎక్కడ అరై.
వో అబ్బగుందండి. అరే బియ్యం సంము. ఏంటి.
ద్వారకా ద్వారకా మునిగిపోయిందిగా.
ఆహ్ మునిగిపోయింది.
ఆ మునిగిపోయిన ప్లేస్ని విజిట్ చేయ్యాలే
ఆహ్ అవును ద్వారకా కృష్ణుడి. ఆహ్ పాలించిన. కింగ్ ద్వారకా కి శ్రీ కృష్ణుడు.
ఆహ్ అక్కడికి ఉండాలే అది ఎట్లా మునిగిపోయింది అసలు ఏం జరిగింది. ఆహ్ అని తెలుసుకోవాలే ఒక్కసారైనా ఆ నీటి అడుగునకు పోయి. సముద్రం లోపలికి పోయి ఒక్కసారి టచ్ చేయాలి ఇప్పుడు వీడియోస్లలో చూస్తుంటే. ఆహ్ గుస్ బమ్స్ వస్తున్నాయి అంత.
ఆహ్ మది గుజ్ రాత్ గుజరాత్. ఏట్లా ఉండెది.
నా గుజరాత్. కార్తికేయ టు సినిమాలో లాస్ట్కి చూపిస్తారు క్లైమాక్స్ లో. అక్కడికి పోయి చూడాలే.
వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు వెళ్తారు. బృందావనమేమో ఉత్తరప్రదేశ్.
అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా శ్రీరామనవమి ఉంది మాకు శ్రీరామనవమి అంటే. రాముడి కళ్యాణం ఎక్కడ అంటే. ఆహ్. భద్రాచలం. ఆంధ్రప్రదేశ్ లో లోకేట్ అయి ఉంటది భద్రాచలంలో లోకేట్ అయి ఉంటది. మన భద్రాచలం భద్రాచలం రామాయనీ ఒక్కసారి దర్శనం చేసుకోవాలిగా అందులో వాళ్ళ పెళ్లి రోజు అంటే రేపే రేపు ఎల్లాలే రేపు వెళ్తే ఇష్టమైనైనంతా గొప్ప. విశిష్టమైన జ్ఞానం అక్కడ ఉన్న. స్థలం. రామయ్య గొప్పతనం ఆంజనేయుని బలం బుద్ధి శక్తి సామర్థ్యం
అన్నీ వర్ధించతాయ్ వర్తిస్తాయ్
ఆ
అక్కడ నుంచి విజయవాడ టెంపుల్ కూడా వెళ్ళండి దగ్గరే ఉంటది రెండు చూసి రావచ్చు టూరిస్ట్ ప్లేసెస్
అవును
విజయవాడ కనకదుర్గమ్మ
నిన్న నేను ఇన్స్టగ్రామ్ లో చూసిన విజయవాడ కనుక దుర్గమ్మ అంటే ఇప్పుడు దుర్గ మాతనేగా ఆ తల్లిని దర్శించాలంటే తల్లి దీవెన ఉండాలంట ధబాన్ హలో హలో హలో హాలో మేడం ఆర్ యూ థెర్ హలో